ఆ వినిపిస్తుందా ఏం చేస్తున్నా ఏం చేస్తున్నావు
నేను నాంపల్లి పోతున్న
నాంపల్లి హ ఎవరెవరు నువ్వు రోహిత
ఆహా ఆహా ఓకే వినిపిస్తుంది వినిపిస్తుంది
నువ్వు రుహి నువ్వు రోహిత హలో హలో హలో
ఎట్లుంది ఈరోజు ఎట్లుంది ఈరోజు జాబు
జాబా మంచినే ఉంది
ఈరోజు జాబ్ ఈరోజు జాబ్ ఎట్లుంది అంటున్నా
వినిపిస్తుందా నా వాయిస్ హలో ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది స్టక్ అయింది ఇప్పటి దాకా
ఎట్లుంది ఈరోజు జాబు
మంచిగానే ఉంది ఏమంటారు ఈరోజు ఫస్ట్ డే కదా అది కాదు అ అవి ఎందుకు తీసుకున్నారో నాకు అర్ధంయితలే ఏమో ఈ రోజు అట్లుంది ఏమంటారు సిస్టమ్ వర్క్ ఎక్కువ నేర్పియలే జస్ట్ ఎమ్ ఆర్ పి ఒకటి చూపించింది పైసలు ఏమో నో సిస్టం ముందు లేవునే ఆడ సామ్ పాస్వర్డ్ ఏమంటారు శాబ్ద ఐడియా లేదు సార్ కి కస్తూరి ఒక్క ఒక్కతే ఉంది అక్క ట్రైనింగ్ ఇయ్యాలంట అక్క నేమో మొత్తం నేర్పిస్తలేదు
అహ
ఒక్కటి ఒక్కటే రోజు నేర్పిస్తదంట
హు అమెకి రాదేమో అవి కూడా
అయ్యో ఆమె ఒక్కటి ఒక్క రోజే నేర్పిస్తదంట ఏమంటుంది మొత్తం ఒకటే రోజు నేర్పిస్తే మొత్తం గుర్తు ఉండది అని చెప్తుంది కావాలని
అయ్యో అట్లేమ్ లేదు ఆ అంతే ఆ అది ఆమెకు నేర్పియో బుద్ధి అయితలేదు కాబట్టి అందుకే
హు
నేర్పిస్తారు
ఏమో ఇగ వస్త చూడాలి మండే రోజు ఎట్లా మండే నుంచి ఎట్ల అయితదో ఈరోజు అయితే ఒక ఎమ్ ర్ పి ఉంది రేపు ఇగ లైట్ గా సాటర్డే సండే ఇగ ఇప్పుడు సేల్స్ ఉంటాయి కదా
అవునవును ఉంటాయి
అందుకే ఇగ చూడాలి ఈరోజు ఒక్కటి ఎమ్ ర్ పి ఒక్కటి చూపిచ్చింది చ్చిన అక్క అంతే
అంతేనా
ఆమె వేరే చూపించమంటే చూపియ్యలేదు ఇగ
అయ్యో ఆ
ఆ సాయి సార్ ఏమో సిస్టం లేదు ఇగా ఆయనకీ అమ్మేదొక్కతే ఉంది. ఇగ ఫ్లోర్ పైన తిరగం ఏమో చూద్దం రేప్ చూద్దం అన్నడూ చూడాలె. ఎందుక్ పిలిషిండేమో నన్నసల్కీ ఏమొ నాకేమ్ అర్థం ఐతలేద్
ఏ ద కరది మ ఇకే ఎసు అంతే
రిక్వైర్మెంటే లేదంటుండు అస్ చారి చారేమో ఈయననేమో రిక్వైర్మెంట్
అయ్యో ఒకేలా రిక్ రిక్వైర్మెంట్ లేకపోయినా వర్క్ వర్క్ తక్కువుంది అనుకో నీకే మంచిది గదా. ఆ
సిస్ ఫ్లోర్ వర కై తే ఇగా ఫ్లోర్ మీదనే తిరగాలె. మంచిగ ఎవ్వరూ సరితక్కా భాగ్యక్కా, సునీతక్క మంచిగ కూసుర్రు ఫోన్ ఒత్తుకుంట కూసుర్రు మంచిగ ఈ రోజు.
ఫోన్ అల్లో చేశిన్రా.
ఆ సరితక్కకీ ఈరోజు సాటర్డే, సండే అలవు ఉందంట. ఇగ సంచిలో పొట్టిదిది కూసుర్రూ మంచిగ నవ్వుకుంటా కూసుర్రు ఇంతగా.
ఆ ఫోన్ ముగ్గురికి ముగ్గురు ముగ్గురికీ.
ఆ ముగ్గురు ముగ్గురు ఆన్నే ఉర్రు షిఫ్ట్ జెనరల్ షిఫ్టు.
ఆ
సరితక్క ఏమంటుంది తెల్సా, కాద్ సరితక్క ఏమంటుందీ ఎఫ్ చూడంగనే ఏ నువ్వు నానిగాడు వచ్చినందుకే వచ్చినవ్ గదనే అంటుంది.
నువ్వు వచ్చినందుక్ నేను వచ్చిననంట.
ఆ అనేడ్దుండే అవునాంటీ ఆ
అసల్ నాక్ తెల్వనే తెల్వద్ నాని వస్తుండనీ నోనో! ! ! ! ! ! ! ! ! ! చేశిందంటే. అబద్దాల్ చెప్ప పక్ నువ్వు అంటుంది.
హ్ము అనేడ్దుండే అవును మా నాని ఎక్కడుంటే అక్కడ నేన్ గిట్టం ఉంటా గదా అని. మా అన్న ఎక్కడుంటే నేన్ గిటంగా అక్కడనే ఉంట గదా అనేడ్దుండే నువ్వు గూడా.
వచ్చినవ్వు గదా, నువ్ వచ్చినవ్వూ ఇగ అప్పుడే నేన్ గూడా ఇప్పుడే వస్తున్న గదా నేను గూడా. అందరు అట్లనే అనుకుంటురు అనుకుంటే అనుకోని ఏం గాద్
ఆ ఇంకొకటి ఇదీ దేవిని కలిసినవంటగా.
ఆ కల్శినా
ఊ ఏమన్నది దేవి. ఊ చెప్పంది.
మార్నింగ్ కలిశినా ఇగా ఎన్ని గంటలకీ ఓ టెన్ లెవల్ ఇహా ఔన్ లెవల్కే ఏమొ కల్శినా అనుకుంట. ఎప్పుడు చెప్పంది ఫోన్ చేశి చెప్పిందా.
అవును బైసేజ్ చేస్ నుంచీ. మెసేజ్ చేస్తే పొయ్యేటప్పుడు నేన్ అన్నా పొయ్యేటప్పుడు మెసేజ్ చేయి లేకపోతే కాల్ చేయి అని అన్నా. సరే నే వీలుంటే కాల్ చేస్తా లేదా మెసేజ్ చేస్తా అన్నది. అట్లా
ఏమో నాకైతే ఏమంటరు ఫోన్ అయితే అలవ్ చెయ్యలేదు ఏమో చ్ చూడాలి ఈరోజు సార్కి గూడా ఏం చెప్పాలేద్ చూడాలి.
ఇది ఏం లే అల్లవు చేస్తరు లే టెన్షన్ తీసుకోకు.
ఏంలే చూస్తా అవు చేసే ఏం లేన్సర్ నాకూ సాయంత్రం లేద్ ఫోన్ గానీ వాళ్ళిష్టం ఇగా
ఊ అలవు చేస్తరు అయినా గాని
ఆవు దేవి వర్కు మంచిగుంది.
అదెందుకు ఏమైంద్
మేమలా నాకు ఆ పిల్లతోటి న అకు నా జస్ట్ మొత్తం ఏముంది ర్ వరకు ఏం చూసుకోదు ఎక్కువ ఆమెమె
అరే ఈరోజు సాటర్డే కదా సాటర్డే ఏమి ఉండదు సాటర్డే శైలి ఒకటి ఉంటది
మ కాని ఆమె అయితే ఫ్లోర్ వర్క్ అసలు చూసారే మొత్తం మా ప్రియాంక ఇంక అసోసియేట్ చురుగా బాయ్ చాలా చూసుకుంటారు ఇవి మంచిగా ఫ్యాన్ ఫ్యాన్ వేసుకుని మంచిగా ఫోన్ పెట్టుకుంది ఏమో పాటలు పెట్టుకుంది ఫోన్ వతుకుంటా ఏ సిస్మ్ వరకు చేసుకుంటా కుస్తుంది ఈగ
ఏ చం గడద ఎసా ఆడా పిల్లకి సిస్టమ్ వర్క్ ఎక్కువ ఉంటది ఫ్లోర్ వర్క్ ఎందుకంటే వీళ్ళచ్చ వ చిన పడుసంల ఫ్లోర్ వరకు చాలా తక్కువ అయింది హ
నమే మస్ మ మీనకాయ ఎందింత అంటే మొత్తం పెద్దాన్న ఇలా వేస పెట్టోల
ఎవరు
దేవి ఆమెనే పెద్ద డిఎంలా చేస్తది
అ రెస్పాసిబల్ కదా ఇయామె రెస్పపాన్సిబల్ కాబటి చే ఇక రేప నా ను్ విటంగా మొత్తం నేచున్నాక వింగా రెడీ చేస్తా
చేయ అట్లా
ఆ
ఆమో చేస్తది ఓవర్ గా
ఆ
ఆమె నన్ను చూసింది వచ్చేటప్పుడు ఆమె నన్ను వచ్చేటప్పుడు చూసింది ఏ సప్పుడు కూడా వ వెయాలలే పోతున్నా అనలే వస్తున్నా అనలే ఇంకా సప్పుడువయ్యాలి
నిన్న నువ్వు విలిచిందం లంచ్కి పోయేటప్పుడు
ఆ పొద్ లంచ్కి యేటప్పుడు పిలిచింది అంతే
ఆ మరి పోతే కదా
ఆ పిల్వలే నన్ను
నువ్వు అన్న అరే అప్పటికి అన్నది నేను పూజను పలిచిన లంచ్ కు పోయేటప్పుడు పోదామన్నా అయితే ఆ ఓకే అన్నది తర్వాతకి నేను పోయినా చూసుకుంటా పోతున్నా బట్ కనిపిలే పూజ తర్వాత నేను ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా చూసినా సిస్టమ్ వర్క్ అక్కడ కూర్చంది అని అ అ
వచ్చింది క ఇప్పుడు మా దాంట్లోకి వచ్చినంటే ఆవరో ఎజియమ్మా అదే బెన్సాయా సార్ తోటి అయిన్ని ఈ రోజు లాస్ట్ అంటా కాఫీ
పాఫెట్ టీచ్చన్నా ఆ
వస్తు క్లో రేపు రాద అంటామే అలా అక్క ఏమో
అరేం కాదు వెళ్ళండి అవలేదు అ అదే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్
ఓ హ నెక్స్ట్ వీక్ ఆ ఐతే నీక్ అన్ని తెలుసు
చెప్తది కదా ఎందుకు
హ
అట్లా
అందుకు అ మంచి ఉంటుందాని ఎందుకు మంచిగా ఉంటాంది తెల్ల ఫాన్ కింద కూూస్తే పని మంచి సిస్టమ్ వరకే చేస్తారు నా అట్లో చెప్తూ మంచిగా ఉంటుంది ఏ అక్కడిక్కడ తిరిగేది లేదుామెకి మంచిగా వాళ్ళ దాంట్లో ఏ ఫ్యాన్ ఉంటుంది అన్న ఉంటాయి అందుకే మంచి ఉంటది నా నాకేమో కొడిక్ గడిక్ గడిక్ అని వత్తర్
చేసుకోవచ్చు లే టెన్షన్ తీసుకోక్
ఏం పెన్షన్ తీసుకోవట్లే గాని చెప్
మ్మ్ జరం నీగిటంగా అల్లాటయ్యే దాకా ఉంటది. అలవాటు అయినంక నీకు గుటంగ అట్లనే చేసుకోవచ్చు గా అట్ల
ఏ సరితక్క వాళ్ళ ఇయెన్ని ఎక్కువ గ్రా ఎప్పుడన్నా ఒక్కసారి గ్రాసురికి వచ్చిననుకో నువ్ గ్రాసర్లో చేస్తున్నవా ఎన్నొ ఫ్రైస్లో చేస్తున్నవా అంటరు
ఆ మరి ఏం చెప్పినవ్ మరి
నే నవ్వుతరు ఏమండ్లే ఇగ ఇగ కొంచెం రెం ఇట్లా గ్రాసరీ కొస్తే చాలు అ అ ఎన్ ఎఫ్ లు ఉన్నప్పు అప్పుడు ఏమంటలేరు ఇట్లా గ్రాసరి ఒక్క నిమిషం వస్తే నువ్ ఎన్ ఎఫా ఛీ గ్రాసరీ రా అడుగుతు
హాఁ అనేదుండే నా అన్ని అన్ని డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లు చూసుకుంటున అనేడిదుండే
సరితక్కా ఈ జీవక్క వచ్చింది ఆమ మస్త్ జోక్సేస్తది జీవక్క, జగ్గక్ క ఈళ్ళు మంచిగ మాట్లాడతరు నాతోటి.
మ్మ్
ఆ సునీతక్కైతే ఓ జోక్స్ ఏస్తుందామె.
సునీతక్కనా ఆ అవ్వు వచ్చిండే గా మళ్ళీ
ఆ సునీతక్క సరితక్క సరితక్క
సరితక్క ఫస్ట్ నుంచే ఉంది.
మ్ ఆఁ సున్ నన్ను సుని సునితక్క అన్లేద్ సరితక్కన్నది.
ఏమని
అదే నాని గాడు వచ్చినందుకు వచ్చినవ్ కదా నువ్వని
మ్మ్
అదే అనుండే ఏంలే అని చెప్పిన ఇగ
ఆ హాఁ
నువ్ ఎక్కడ ఈ జ్యూసెస్ అంటే బయటికే ఉంది కదా
ఆఁ అవుట్ సైడే మ్మ్ మొన్న ఏమంటరు జ్యూసెస్ ఫ్రూటీ అవి ఉండే చూశినవా ఆ గక్కడ.
ఇం క లోపలికి కాదిగ బైటి
బయటనే ఆ ఆ బయటనే ఉంటది
ఆనే నించుంటవా అక్కడిక్కడ తిప్పుతవా
నేను సెట్టింగ్ చేసుకొని ఎళ్ళిపోతా నిల్చోని గిల్చోని ఏం ఉండదు సెటింగ్ తీసుకొని ఎళ్ళిపోవుడే. అట్ల అయిపోయింది టైము
హ్మ్ హు
తెలుసా ఒక ఆ హలో ఆ ఆ ఇంకొక థర్టీ మినిట్ థర్టీ సెకండ్స్ అండి. టెన్ తర్టికట్ల కట్ చేద్దం. మ్ అట్ల మళ్ళా ఆ నేను రోహితే ఉన్నం అవునవును. అయితే వచ్చేసెయ్ నాంపల్లి అట్ల
తిన్నవా మరి
ఆ ఆఁ
తిన్నవా
తిన్న తిన్న నువ్వు
తిన్న
తిన్నానండి సరే సరే మరి
సరే
సరే ఫోన్ చేస్తలే మరి
సరే ఏం చెప్పావు పిల్లకి నీ ఇట్ ఇట్లా ఎట్లా అంది
నేనేం చెప్పా ఏం చెప్పలేదు సరేనా
సరే
బాయ్